హలో హలో హలో
బాగుండవా
హ్మ్ బాగున్నా నువ్వు బాగున్నవా
ఉమ్ బాగుండాను ఏం చేస్తున్నా
ఏం చేయట్లేద్ జ బ్లౌజ్ కొడ్
హు హుమ్ బ్లౌస్ కుడుతున్నవా
ఆ
హలో బ్లౌజ్ కుట్టడం కూడా వచ్చాయించా నీకు ఓహో నీవేనా
ఆగు కాదు వైట్ రోలు వచ్ చేస్తున్న
హు హ్మ్ షాపింగ్ చెత్తా పాప్ ఇప్పుడే పడుకుంది
హు హ్మ్ పాల్ తాగిందా
హూ హా
హ్మ్ ఇంక్